మబా ఓయ్ పాపా వినబడుతుంద
హలో
వినబడట్లేదా
వినిపిస్తుంది ఇప్పుడు వరకు మాట్లాలే అంతా డిస్కనెక్టింగ్ అని వస్తుంది
మాట్లాడిందంతా డిస్కనెక్షనా
సర్లే చెప్పు
రికార్డ్ అవలేద అది
హలో
అది రికార్డ్ అవ్ లేద
హలో
అది రికార్డ్ అవ్వలేదా
అవ్వనో ఏదో కట్ చేసి నేను కట్ చేసి తెలిసింది డేట సర్లే చెప్తు
హా ఇప్పుడు తను ఫస్ట్ పర్సన్ నేను
ఉమ్ వాయిసూ వాయిస్ అనేది ది వినిపించట్లేదు క్లారిటీ గా
సిగ్నల్ ఇష్షుఏమో నేను ఇంకా షెడ్ లోనే ఉన్నా ఇంట్లోకి కూడా ఎళ్ళలేదు
క్లారిటి వినిపించట్లేదు గట్టిగ వినిపించడం లేదు చాలా చిన్నగ వస్తుంది
సిగ్నల్ సిగ్నల్ ఇష్యూ ఏమో నేను ఇంకా షెడ్ లోనే ఉన్నాను ఇంటికి కూడా వెళ్ళలేదు
అవునా అంటే షడ్ లోనే సిగ్నల్ బాగొచ్చిద్దా
ఆ ఇంట్లోకెళితే రాదు
సెప్పమ్మా ఇంకా సెవెంటీను లెవెన్ సెవెంటీన్ అయింది
ఫస్ట్ పర్సన్ నేను కదా నాకు జేస్తన్నారు తప్పేంటి ఇప్పుడు నేను ఆన్సర్ చేసి మాట్లాడితే నాది గుడా తప్ప అయి అవుతది గదా ఎందుకంటే తను ఆల్రెడీ ఇంకొక వేరే అమ్మాయితో ఉన్నారు
అవును
అటూ మర్చిపోలేకపోతున్నారు ఇటూ మర్చిపోలేకపో ఇక్కడ మర్చిపోవడానికి మా మధ్య ఏం జరిగింది లేదు ఓన్లీ మాటలు అవసరమైనప్పుడు అటెన్షన్ ఇవ్వడం డబ్బులు ఇవ్వడం
ఒకే
తప్
అంటే నీతో రిలేషన్ లో ఉతుంటగా తనతో మాట్లాడారా
అది రిలేేషన్ అని చెప్పలేమమ్మ ఎందుక్
వాయిసు గట్టిగా మాట్లాడచ్చు గా
ఇంకా గట్టిగానా
ఊ
అది రిలేషన్ అని చెప్పలేమమ్మ ఎందుకు అని అంటే ఆ ఆ ఎఫర్ట్స్ ఏమి లేవు దాంట్లో
ఓకే
ఓన్లీ ఇప్పుడు చూడు అవసరమైనప్పుడు కాల్ చేసి ఆ ఇలాగ అమ్మా ఇంత అవసరం ఉంది పోనీ నీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళతోనన్న అడిగిచ్చి ఇవ్వు లేదంటే ఒక మాట సాయం చెయ అని చెప్తారు కదా
అవునవును
అలా అనమాట అంతేగాని నువ్వు తిన్నావా నువ్వు ఉన్నావా ఆ ఏంటి ఏంటి నీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పు నువ్వు నాక ఎంత చేసావు కదా ఆ అమౌంట్ అంత అంత తీర్చేసావా ఈ ఏమిీ లేవు అటువంటప్పుడు మనకి నమ్మకం ఎలా కుదురుతుంది
అవును
ఆ కాక్పోతే ఇక్కడ నేను అడిగినప్పుడల్లా కాదు అనుకున్న ఎంత కావాల అంత ఇచ్చే ఇచ్చేస్తా ఉండేదాన్ని కదా
ఆ
సో ఇక్కడ వ వదులుకోలేకపోయారు కానీ అమ్మాయి దగ్గర నుంచి ఫిజ పకల్ నీట్ సంటరు కద
అమ్మాయించా
అవి ఆ అమ్మాయి దగ్గరు ఆ ఆ అమ్మాయి నుంచి
ఆహా
ఇప్పుడు అమ్మాయితోనే ఉన్నారు
ఇప్పుడా
ఇప్పడికి అమ్మాయితోనే మాట్లాడుతున్నారు అమ్మాయితోనే ఉన్నారు సో నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో మొత్తం బ్లాగ్ చేసాను నా ల్్ కాల్ మాత్రం బ్లాక్ చేయాల అలా ఉంచసాను ఈవినింగ్ ఒక కాల్ వచ్చింద అనమాట తన నెంబర్ నుంచి త్రీ డేస్ తర్వాత ఎందుకు ఆన్సర్ చేసిన టైం వేస్ట్ కదా ఎందుకు అని మన్ ఒక కాల్ వచ్చింది త్రీ డేస్
వాయిస్ మెయింటైన్స్ ఎట్ల మడి
మొన్న త్రీ డేస్ కి ముందు ఒక కాల్ వచ్చింది మళ్ళీ ఈ రోజు ఒక కాల్ వచ్చింది
ఆహా
ఆ సిచువష ఏంటంటే అబ్బాయిలు అలానే ఉంటారు ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకూడదు
అ
ఇప్పుడు నువ్వు ఎవరి గురించ తె నేను ఇంకా గట్టిగా మాట్లాడితే రేగిల్షడ్ లోని సౌండ్ బయటకు కూడా వచ్చేసా
కానీ వాయిస్ నాకు అసలు వినిపించడం లేదు
నువ్వు స్పీకర్ ఆన్ చేసుకో నేను బా ఆన్ చేసు
ఆ
వాల్యూమ్ పెంచి ఒకసారి
ళ వాళ పె ఉ
ఇప్పుడు నువ్వెవరి గురి ఎవరి గురించి అయితే నువ్వు చెప్పావ
ఆ
వాళ్ళు అలానే చెప్తారు ఎందుకు అనింటే సిచువేషన్ ఫేస్ చేస్తన్నది వాళ్ళు కదా దాని నుంచి తప్పించు కోవడానికైనా లేదంటే ఆ అదే ప్లేస్ లో ఫస్ట్ అమ్మాయి నేనయి ఉండి సెకండ్ అమ్మాయి నువ్్వయి ఉన్నావు అనుకో
ఆ
నేన్ చేయడు నాద్ తప్పు.
హ
కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి, నేను అబ్బాయికి చేయడం నా తప్పు.
అవును.
ఆ అబ్బాయి నీతో రిలేషన్ లో ఉండి, ఆ అబ్బాయి నా కాల్ ఆన్సర్ చేయడం ఆ అబ్బాయి తప్పు.
ఆ ఇక్కడ నష్టపోయేది ఎవరు? నేనేనా?
నువ్వే. ఇవన్నీ చెప్తున్నా, నువ్ అతనీతో ఇంకా మాట్లాడుతున్నావు చూసావా! అది నువ్వి కా పెద్ద తప్పు. ఎందుకు అని అంటే, నువ్వు ఒకసారి ఛాన్స్ ఇచ్చావనుకో, వాళ్ళు రెండోసారి కూడ అడ్వాంటేజ్ తీస్ కొని, ఒకసారి మాట్లాడితేనే ఏమనలేదు కదా! ఇప్పుడైతే ఏమవుతది అన్నట్ టుంటారు. అబ్బాయి నిజంగా ఆ అమ్మాయిని మ ర్చిపోయి నీతోనే హ్యాపీగా ఉంటే, ఆ అమ్మాయి నెంబర్ అవసరం లేదు మ. డిలీట్ చేసి ఉండేవాడు. లేదంటే, బ్లాక్ చేసి ఉండేవాడు. ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకు ఇంకా ఉంచుకుంటాడు ఫోన్ లో?
తన స్టేటస్లు కూడ వస్తున్నయంట.
పోనీ డబ్బులు టైం కి ఏదైనా అడ్జస్ట్ చేస్తుందా అంటే, తనకు ఒకసారి వద్దు అనుకున్నప్పుడు డబ్బులు కూడా తీసుకోకూడదు కదా!
కానీ, ఎమర్జెన్సీ కావాలి అనేసి అడిగేటప్పుడు మాత్రం వెంటనే వేస్తదంట.
అయితే డబ్బులు గురించి ఉంచుకున్నార ఏంటి నంబరు?
అలా యమౌంట్ కోసం ఒకసారి. ఆహా. ఏంటంటే, ఈ అమ్మాయితో మ ట్లాడేటప్పుడు, మ్ మాట్లాడు నేన్ ఉంట అంటే ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడారు అన్మాట. అదే రోజు ఇద్దరితో ఒకేసారి చాటింగ్ చేసారనమాట.
అబ్బ
ఎప్పుడో డిసెంబర్ లో అనుకుంట. అవతల అమ్మాయి తో చేస్తన్నారు ఇవతల ఈ అమ్మాయితో, ఇద్దరితో కలిపి ఒకేసారిసే అంటె, ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ, గ్యాప్ లోనే ఇద్దర్తో చాటింగ్ చేసారనమాట.
ఇదెలా ఉందన్
మ్. తర్వాత, ఐ ఈ చెప్పాను కదా ఇంకొక అమ్మాయి వచ్చిందని, సో ఆ అమ్మాయి ఆ చాటింగ్ చూసి అడిగి, సో పెద్ద గొడవయింది అంట లే.
మ్
గొడవైన్ తర్వత, అట్ల చాటింగ్ ఏం చేసావ్ ఏం చేసావ్ అని నువ్వే చూస్కో అని చెప్పేసి, ఫోన్ కూడ ఇచ్చారంట.
మ్
ప్రజెంట్ ఇప్పుడైతే ఏం లేదు అనేసన్ అంటున్నారు.
ఏమో
ఏంది అంతా పన్ అదంతా పా ఓ టైన్త్ నాకు తెలుసురా అంటున్నా చూసావా! అది తీసుకోలేకపోతుంది ఆ అమ్మాయి
మరి తీసుకోలేదు కదా! ఎలా తీసుకుంటది?
హలో
తీసుకోలేదు. మరి ఎలా తీసుకోగల గలదు? హలో ఓయ్ పాప
చెప్పమ్మ
తీసుకోలేదు. ఇప్పుడు అమ్మాయి తీసుకోకపోవడం ఆ అమ్మాయి తప్పు. ఆ అబ్బ ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు కదా!
అవును. త తనే చెప్ సరెమో నిలవక పో టైం మీట్ అయింది కానీ ఆ ఆ టైమ్ లో నాకు అది కరెక్ట్ కాదు అని చె అ నాకు తెలీదు నస్ అమ్మాయి అనగా చెయ్యదుని చెప్పిసి ఆ అమ్మాయి పిలిచింది అని చెప్పారు
సరే ఆ అబ్బాయి తప్పు లేకుండా ఈ అమ్మాయి దగ్గర ఏమి దాయకుండా చెప్పేశాడునుకో
ఆ
బయట వాళ్ళు చెప్పే ఛాన్స్ లేకుండా చెప్పాడు రేపు అన్న రోజునంటు నువ్వే అదే ప్లేస్ లో ఉన్నాను కో నీకొచ్చి ఆ పలానా పరుసను వేరే అమ్మాయితో ఉండేవాడుని నీకు చెప్తే నీకు బాధేస్తాది కదా అ వేరే వాళ్ళు నుంచొని
అవును బాధనే పిచిద్ది అనిపిచిద్ద ఈ అమ్మాయికి చాలా మంది చెప్ప అంటే ఆ అమ్మాయి అమ్మాయికి చాలా మంది చెప్పారు చెప్పిన తర్వాత తను చెప్తారు చెప్పారో అని వెయిట్ చేస్తా ఈ లోగా తను చెప్ సారు అనమాట
ఉ చెప్పాడు కదా తను మంచి పని చేశాడు కదా చెప్ప కుండా దాచాడు అని అంటే తప్పేదో చేస్తున్నట్టు కానీ ఆ అమ్మాయి నంబర్ ఇంకా ఉంచుకున్నాడంటే ఏదో హోప్ ఉంది కదా
అంత కదన్నానా చెప్ప అనన్ తన నెంబర్ బ్లాక్ చేయలేదు తన స్టాటస్ వస్తాయే
ఉ
తన స్టాటస్ కూడా వస్తది ఆ స్టాటస్ కూడా చూస్తారు
ఆ ఆ అబ్బాయి ఇప్పుడు సెకండ్ వచ్చ వచ్చిన అమ్మాయి ఇద్దరొక దగ్గరే ఉంటారా అంటే ఒక ఊర్లో ఉంటారా
ఆ ఓకే ఊరు
ఉంటారు పోన్ ఒకే ఇంట్లో ఉండరు కదా అబ్బాయి నెంబర్ డిలీట్ చేసాడో లేదో ఈ అమ్మాయికి ఎలా తెలుసు తెలిదు కదా ఆ అబ్బాయి నంబర్ డిలీట్ చేశాడా బ్లాక్
చెయ్యలేదు చెయలే ఒకప్పుడు బ్లాక్ లో ఉండేది ఇప్పుడైతే బ్లాక్ పో లేదు అదే చెప్తున్నా కద స్టేటస్ కూడా వస్తున్నాయని
ఉ మరి ఇంకేంటి క్లియర్లీ తెలుస్తుంది కదా ఆ అబ్బాయి చేస్తాడా లేదన్న క్లియర్ గా తెలుస్తుంది కదా అబ్బాయి చేస్తాడో లేదో కూడా నమ్మకం లేదు
మ్ ఏంటి చేస్తారో లేదు
ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేస్తాడా డిలీట్ చేస్తాడా మాట్లాడకుండా ఉంటాడా అని
తన అయితే ప్రామిస్ చేసి వేల్పోయాడు దాన్ని నమ్ ద దేవుడు మీద కూడా ప్రామిస్ చేసి చెప్పాడంట చేయిట్లేదు చేయలేదు అనేసి
అస్సలు నమ్మకూడదు
వాళ్ళ పేరెంట్స్ మల్ చేసారంట
నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ప్రామిస్ లయితే నేను అసలు నమ్మను ఎందుకంటే అవి విని విని విని అసలు ఆ వాటి ఇటి వళ్ళే కదా ఇంత అప్పుల్లో కూరుకుపోయాను ఒకప్పుడు
మ్ అంటే ఆళ పేరెంట్స్ మీద చేసిన నమ్మవా
నేను నమ్మను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అమ్మ మీద ఒట్టు నాన్న మీదొట్టు అని నమ్మను ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది అమ్మ మీద ఒట్టు నాన్న మీద ఒట్టు అని
మ్
మ్ లాస్ట్ కేమైంది ఒట్లేమీ లేదు పోయింది మొత్తానికి
మ్ హు
మ్ నమ్మకూడదు నువ్వు తన పక్కనే ఉండి అన్ని చూస్తున్నావ్ అనుకో అప్పుడే అర్థమవతాది కదా నీకు
ఆహా
హయ్యా
మంచిది